ఆహ్ వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది మీకు మంచిగా
తుందండి చెప్పండి
ఆహ్ ఏం చేస్తున్నారండి ఖళియేయా
ఆహ్ ఖళియే అండి
ఆ ఆ మేము ఖళియే అండి కాకపోతే రోజు ఏం చేద్దామా రోజు డైలీ రొటీన్ తో చే సె పాటు ఇంకా ఏమైనా చేద్దామా అని ప్లాన్ చేస్తున్నామండి మీరేం చేసారండి మీ డైలీ రొటీన్ లో
డైలీ రొటీన్ లో అంటె మామూలుగా అందరు చేసే కాకుండా ఏమన్నా ఎక్సట్రా ఉంటే చెప్పాలా అండి లేకుంటె మేము రోజు చేసేవె చెప్పచ్చా అండి
పనులు చేశారొ అదే చెప్పండి
ఓక్కె అండి మేము డైలీ సిక్స్ సిక్స్ థర్టీ కలా లేస్తాం అండి మేము మా ఫ్రెండ్ అండి మేమ్ హాస్టల్లొ లొ ఉండమండి
కే
ఆమే నిద్ర లేచి ఇంక వాకింగ్ కెళ్ళి వెళ్తామండి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ కెళ్తామండి
తరా మీరూ
కింగ్ చేస్తామండి డైలీ వాకింగ్ చేస్తామండి అహ్ వా కింగ్ తర్వాత మేము యోగా చేస్తామండి
ఆహా
యోగా చేస్తామండి అదొక హాఫ్ అన్ అవర్ చేస్తామండి ఆ రెండు కలిపి వన్ అవర్ అండి వన్ అవర్ అక్కడ టైం అయిపోయిద్ది తర్వాత ఇంక ఫ్రెష్ అవుతామండి
ఓకే ఆహా
పక్కెళ్ళి ఇంకా అక్కడేమన్న వర్క్స్ ఉంటే అంటే యాక్చువలీ మేము చదువుకు కుంటున్నామండి కాబట్టి కాలేజ్కి ఎళ్తామండి
కే
ఇంకా కాలేజ్కేళ్ళేసి అక్కడా ఆ మాకి వర్క్స్ ఉంటాయి కదా అండి క్లాసెస్విండము లేకుంటే ఏమైనా మాకి ల్యాబ్స్ అలాంటి ఇవి
ఆ అవున్లేండి
అది చేసుకుంటామండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్కి మరి హాస్టల్కోచ్చేస్ తమండి
ఓకే
మరీ ఇంకా మరి ఒక వన్ అవర్త్ గ్యాప్ తీసుకొని తర్వాత మళ్ళీ వెళ్తామండి.
హు లంచ్ బ్రేక్ వన్ అవర్ ఇస్తార అండి.
వన్నవర్ ఉండిద్దా అండి
ఆ పొద్దున్నే ఎన్నింటికి స్టార్ట్ అయితదండి మీకు కాలేజు
మాకి టెన్కి స్టార్ట్ అవుతుందండి
ఓకే
టెన్టూ వన్ దాకా ఉంటుందండి మన మా కాలేజ్ తర్వాత ఒక టూ కంతా మళ్ళి రిటర్న్ ఏళ్ళిపోవాలండి లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మరి అప్పుడు టూ నుంచి నుంచి ఫై దాకా ఉంటుందండి తర్వాత మరి మాకి
ఓ టూ అంటే మీకు కాలేజేనా కూడా టూ టైమ్స్ ఉంటాయి మార్నింగ్ ఆఫ్టర్న ఒ రెండుబూటలుంట
ఆ రెండు పుట్టలుంటదండి ఏమంటే క్లాసెసనే ఉండవండి ఏమైనా కాన్ఫరెన్స్లు లైక్ ఉంటే వేటి గురించైనా చెప్తారు గదండి ఇంట్రాక్షన్ క్లాసెసన్ని అట్ల అట్లేమన్నా స్పెషల్ క్లాస్లు కోర్సులు అవి ఉంటాయండి లేకుంటే ల్యాబ్ వర్క్ అది ఉంటదండి.
ఆహా ఆ ఫైవ్ వరకు చేసుకోవచ్చా అండి. మీరు మీ వర్సంత
ఆ ఫైవ్ దాకా చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత అయిపోయ్న్ తర్వాత ఇంకా హాస్టల్కి రిటర్న్ వస్తామ అండి ఆ వచ్చి మేము స్నాక్స్ అవి అంటే ఫస్ట్ ఫ్రెషైపోయి తర్వాత స్నాక్స్ అవి పెడ్తారండి మాకు హాస్టల్లో అవేమైనా తింటామండి. తిన్న తర్వాత ఇంకా మరి ఇంకా రొటినండి. ఏమైనా వర్కుంటే కాలేజ్లో వర్క్ లైక్ ఉంటే మైన పర్సనల్ వర్క్ ఉంటే చూసుకుంటామండి. తర్వాత డిన్నర్ కంప్లీట్ జేసుకుంటామండి. చేసుకొని తర్వాత మరి వాకింగ్ చేసుకు కుంటామండి ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్ జేసుకుంటామండి మేము
మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ కూడా వాక్ జేస్తారా అప్పుడెంతసేపు వాక్ జేసారండి
అప్పుడు ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ చేస్తామండి. తర్వాత ఇంకా ఇంకా అంతే అండి
ఆ
అంటే కంప్లీటైపోయుద్ధండి తర్వాత ఇంకేమైనా ఎప్పుడైనా ఆ కొంచెం బిజీ ఉన్నప్పుడు ఈవినింగ్ టైం అదే డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తామండి
ఆహా స్కిప్ జేసి మీ వర్క్స్ మీరు చేసుకుంటా ఉంటారా.
ఉంటామండి
బాగుందండి మీ డైలీ రొటీన్మొత్తం అంటే కొంచెం మంచిగా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ జేసినట్టు మీ యోగా వాకింగ్తో మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ వాకింగంటే ఆ ఏమైనా ఉన్నాయండి అంటే వెయిట్లాస్ అవ్వాలి అట్లా ఏవైనా ఉన్నాయా లేదంటే జస్ట్ ఫిట్నెస్ కోసం అట్లా వాక్ చేస్తా ఉంటారా.
ఫిజికల్ ఆక్టివిటీస్ ఏం చేయమండి. అందుకు జస్ట్ ఫిజిక్ ఆగి ఆగి కోసం అని మేము ఏం చెయ్యం కదా అని చెప్పి వాకింగ్ని
చేద్దామని అది చేస్తారా ఆ పోనీలెండి మంచి అలవాటే ఉన్నట్టుంది.
ఆ మీరు అండి
ఆ మేమ పొద్దున్నే లేసామండి పొద్దున్నే లేచిన తర్వాత ఏమైనా ఒక చిన్న చిన్న వర్క్స్ అట్లా ఉంటే చేసేసు కొని తర్వాత మేము కొంచెం ఆ వాక్ చేస్తాం
ఓకే అండి
ఆ వాక్ చేసి మళ్ళీ మేం యోగా అట్లంతా ఏం చెయమండి
ఆ
యోగా ఏం చెయ్యము నెక్స్ట్ వాక్ చేసిన తర్వాత ఇంకా మామూలే స్నానాలు చేసుకు కొని అంత రడి అయిపోయిన తర్వాత మా వర్క్స్ కి వెళ్ళిపోతాం
ఆ
ఉమ్ మార్నింగ్ టిఫిన్ చేసి వర్క్స్కె కెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఆ మార్నింగ్ నుంచి ఎంత వరకి అయితే అంత వరకి వర్క్ వర్క్ ని బేస్ చేసుకొని లంచ్ కోస్తామండి మేము అంటే కొంచెం తొందరగా వర్క్ అయిపోతే తొందరగా లంచ్ కొచ్చేయడం లేదు అంటే లేట్ అయితే వర్క్ వర్క్ ఏమైనా కొంచెం బిజీ ఉంటే ఆ వర్క్ చేసుకొని
ఓకే
ఆ వర్క్ చేసుకొని తర్వాత ఆ వర్క్ అయిపోతే లంచ్ కొ స్తామండి ఆ వర్క్ ఎంతసేపుకి అయిపోతే ఎంతసేపుకి లంచ్ కి వచ్చి ఇంకా లంచ్ చేసేసి తిన తర్వాత మళ్ళీ వర్క్ ఉంటే వెళ్తాం మళ్ళీ తొందరగా వెళ్తాం ఇంకా మా ఆ వర్క్ చేసేసుకొని ఆ వర్క్ ఎంత సేపు క్ అయిపోతే ఇంకా అంత సేప్ కి రిటర్న్ వస్తాం
ఆహా మీకు లేట్గా రిటర్న్ వెళ్తే ఏం కాదా అండి మీకి
ఆహా ఏం పర్లేదండి అంటే ఒక సిక్స్ థర్టీ ఆ వరకే మేము వర్క్ చేసుకుంటాం ఉంటాం ఎప్పుడైనా అంటే కొంచెం బిజీ ఉన్నప్పుడు
ఓకే అండి
ఆ వర్క్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అట్లా మేము ఉండే ప్లేస్ కొచ్చేసి ఇంకా ఎ ప్పుడైనా మాకు నార్మల్గా ఈ కాఫీ టీ ఇట్లా అలవాటేం లేదు ఎప్పుడైనా ఇంకా ష్ ఫుల్ స్ట్రెస్ హెడ్డేక్ అట్లా అనిపిస్తదికదండీ ఫుల్ వర్క్ స్ట్రెస్ అట్లా ఉండి హ్ కొంచెం హెడేక్ అనిపించినప్పుడు ఒకటి టీ గాని కాఫీ గానీ అట్లాంటి తగుతాం తాగి కొంచ చం ఆ అట్ల నేచర్ కి వైబ్ అయి అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటది లేదండి బయట కూర్చుంటే పీస్ఫుల్ గా చల్లగాలస్తా ఉంటది అసలే సమ్మర్ ఇది ఆ ఆ అట్లా కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వెళ్ళి ఏమైనా వర్క్ కుంటే వర్క్ చేసుకుంటాం లేదంటే మళ్ళీ ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి అండ్ ఫేస్ వాష్లు అట్లా చేసుకొని కొద్దిసేపట్ల మొబైల్ చూస్తాం
ఓకే అండీ
ఎ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళతో కొంచెం చిట్ చాట్ చేసి టైం పాస్ ముచ్చట్లేస్తాం
ఓకే అండి
వాళ్ళు ఏమైనా విషయాలు వాళ్ళ లైఫ్ లో జరిగినయి వాళ్ళు ఏమైనా చేసుంటే అవి చెతా ఉంటారు షేర్ చేసుకునే వాళ్ళం ఇంకా మామలు లేదండి ఫ్రెండ్స్ కాల్ చేసి సుత్తి మాట్లాడతారు
అవునులేండి
వాళ్ళు మాట్లాడ సుత్తాంత వింటాం కొద్దిసేపు నేను మాట్లాడేది వాళ్ళువి ట్రూ వాళ్ళు మాట్లాడేది నేను వింటా అట్ల సు త్తంత మాట్లాడిన తర్వాత ఇంకా ఏం ఇంకా టైం ఉంటే తినేసి టైం అయి ఉంటే అప్పటికి డిన్నర్ టైం డిన్నర్ చేసేస్తాం
ఓకే అండి
ఇంకా డిన్నర్ కెళ్తే అక్కడ ఉంటారండి కొంతమంది ఎవరనా తగులుతారు
ఆ
ఇన్కేస్ అట్లా ఎవరైనా తగిలితే మళ్ళీ వాళ్ళతో కొంచెం టైం పాస్ అంత చిట్చ్చాటు వాళ్లేమో మాట్లాడుతా ఉంటారు అట్ల వాళ్ళతో కొంచసేపు మాట్లాడి అట్లయినా ఉండేసి
ఉమ్
ఇంకెప్పుడు వెళ్తే ఎప్పుడు ఎళ్ళాలనిపిస్తే ఇంక అప్పుడు రూమ్కెళ్ళి మళ్ళీ ఇంకా నిద్రొ చ్చే వరికి మొబైల్ చూడ్డం నిద్రొస్తే నిద్రపోవడం అండి ఇదే మా డైలీ రొటీన్
ఆహా
ఆ ఇంతే అండి రోజు జరిగేవి ఇంతే
ఆ అవునులేండి అంతకు మించి దా ఇంకేమన్నా ఉంటే
ఆ అంతే అండి మీకు మీ డైలీ రొటీన్లో ఎవరు నార్మల్గా ఎన్ని కాల్స్ వస్తుంటా యి అండి కనీసం అంటే ఇంట్లో వాళ్ళు చేస్తా ఉంటారు ఫ్రెండ్స్ చేస్తా ఉంటారు అట్లా ఒక ఫోర్ టూ త్రీ మెంబర్స్ అయినా రోజు చేస్ టోళ్లు ఉంట్రా కదండి
అవునండి ఒక త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి రోజు చేసేవాళ్ళు
ఆ వాళ్ళతోనే ఇంగ వచ్చేసరికే వాళ్ళు కాల్ చేసి మాట్లాడం
మాట్లాడడంతోనే అయిపోద్దండి ఈవినింగ్ టైం అలానే అయిపోద్దండి మ్యాగ్ సిమమ్ మాకి
ఆ మీరు స్పెషల్గా ఏమైనా ప్రిపేర్ మీ డైలీ రొటీన్ లో ఏదైనా అంటే దీనికే టైం కేటాయించాలి అంటే ఏమైనా ప్రిపరేషన్స్ కి అట్లా అట్లా ఏమనా పెట్టుకున్నరా అండి
ఆహా లేదండి అనుకుంటాం అంతేగాని డి
అయినా సాధ్యం కాదంటారా
అవునండి
ఆ మొత్తం లైఫ్ చిల్ అయితునారయితే
ఆ చిళ్లే అంటె తర్వాత ఉంటదేమో అనిపిస్తందండి ఒక్కొక్కసారి
కాదులెండి ఏమైతది అయిన కాడి కష్టపడుతున్నారు కదా వెళ్తున్నారు కాలేజ్ కి చదువుకుంటున్నారా అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారులేండి
అంతే అండి అందుకే అండి స్ట్రెస్ వద్దండి మనకి
ఆ ఒత్తిడి వద్దా అండి
అహ వద్దండి
ఓకే అయిన కాడికి అయితది వచ్చే జాబు ఎట్లయిన వస్తది లేండి ట్రై చేస్తా ఉంటే
అంతే అండి ఎవరు ఒకరు ఉంటారు కదండి మనకు కూడా ఇస్తారు
ఆ అంతేలేండి మనకి చెటోల్లే ఒకరు ఉంటారు అనుకుంటారు అయితే మీరు
అ అంతే అండి
థ్యాంక్స్ అండి మీ డైలీ రొటీన్ షేర్ చేసుకొని మమ్మల్ని కూడా మీ యోగాతో ఓహ్ ఆఫ్రెడిన్నర్ వాకింగ్ తో ఏంతా బాగా ఇన్స్పైర్ చేసారండి మీ మాటలు ఇంటే నాకు కూడా యోగా చేయాలి నైట్ డిన్నర్ అయిన్ తర్వాత త వాక్ చేయాలి నైట్ డిన్నర్ అయిన తర్వాత వాక్ చేసే పొట్ట రాదేమొగదండి
ఆహా ఏమో అండి అంటే అంత ఇదిగా ఏమి చెయ్యమండి మేము జస్ట్ మనం ఫిట్నెస్ కోసం ఉండాలని చెప్పి
అవునులెండి తినిందైనా కొంచెం అట్లనే ఉంటే డైజెస్ట్ అవ్వడానికి కొంచెం కష్టపలేండి అట్లనే వాక్ చేసి ఏ
ఎంతతొందర్ డై డైజెస్ట్ అయితే అంత డీప్ స్లీప్ వస్తా
ఆ అది కూడా నిజమేలేండి ఆ థ్యాంక్స్ అండి మీ డైలీ రొటీన్ మాకు షేర్ చేసి మమ్మల్ని కొంచెం ఇంప్రెస్స్ చేసినందుకు ఇ ఇన్స్పైర్ చేసర్ ఇంట్రెస్ట్ చేసి ఇన్స్పైర్ చేశారు
ఆ వెల్కమ్ అండి
ఓకే అండి బాయ్
బాయ్ అండి